హలో నమస్కారం అండి
నమస్కారం అండి
ఏం చేస్తున్నారండి తిన్నారాండి అన్నం
తిన్లేదండి మంగకోట కొంచం వచ్చాము వర్కు పని మీద
అయిపోలేదా అండి
అయిపోలే అండి అయిపోతది సెంటర్ కొనుగోలు సెంటర్ తీర్మానం కోసం మంగపేట వచ్చామండి ఇంకా తీర్మానం ఇచ్చామండి ఇప్పుడే ఇక్కడే ఉన్నాం సెంటర్ లో ఆటో స్టాండ్ దగ్గర ఉన్నాం కూలర్ లేదు అందరూ పూలల కోసం వెళ్ళిరు
మరి ఎట్లా
ఇప్పుడే ఒక ఆటో వచ్చింది అని తమ్ముడు వస్తా అన్నాడు
ఆహ దూల్పుడయిపోయింధాట్న
అయిపోయిందట అండి ఇంటిక ఉమ్ మీది అయిపోయిందా
ఏంటిది
లంచ్
ఆ తింటున్నా అయిపోయింది
కోడలు వారు వచ్చారా
ఎవరు
మా కోడలు గారు
డ్రమ్ బు వెయ్యి రూపాయలాట అండి పెద్ద డ్రమ్
తీసుకోండి ఒకటి ఆహా
డబులు కోటండి
నిన్నా మీ అల్లుడు ఇచ్చిండు శ్రీనివాస్ డబ్బులు కొట్టాల అండి
మ్
త వెయ్యి రూపాలు చాల
చల్ అండి
ఓకే అండి
లెమన్ జ్యూస్ తాగుతరా అండి
ఎండ కొడుతుంది కదా
ఎండ కొడుతుంది తెలీదు
చెప్పండి ఈగా విశేషం ఏంటి ఏం కత
అదే అండి అదే పర్పస్ జరుగుతుంది కెట్ సెంటర్ గురించి వాళ్ళు చేయమంటున్నారు వాళ్ళ పే వచ్చేసాం ఈరోజు ఏట్లో అట్లా సెంటర్ క్లోజింగ్ అంటే పెద్ద పెద్ద పెద్ద మనుసులు కావాలి వాళ్ళ సిగ్నేచర్స్ కావాలి రెండు విధాలా మధ్య సంగర్షణ జరగాలి అదంతా రిస్క్ ఐతది తర్వాత పెట్టాం మేడం ఇప్పుడైతే వీళ్ళవి తీసుకోండి సాయంత్రం మీటింగ్ పెట్టుకొని వాళ్ళు ఎన్నకొని పంపిస్తా తీర్మానం అంటే ఆ
మ్మ్
సరే అని తీసుకెళంది ఈరోజు ఈరోజు తీ ఆ ఉన్నాయి అండి
రాస్తారా మరి
ఇచ్చా అండి పే పేపర్ లో రాయాలంటగా మనమే రాసి మనమే ఐడెంటిఫికేషన్ చేసి మనమే రైట్ కొట్టి మనమే చెప్పాలి అంట కదా
ఓ చెట్స్ ఆలు అసలు ఏం అక్షరామ్ ముక్ క్క కూడా రాదు అండి వాళ్ళకి ఎట్లా ఎగ్జామ్ రాస్త
త్రీ త్రీ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ చదివినోలు ఉంటరుగా అంటి సంతకం సిగ్నేచర్ పెట్టేటోలు వాళ్ళని వాళ్ళ వాళ్ళ ఇ ఒక మనం చెప్తాంటే వాళ్ళకి అర్థం అయిద్ది వాళ్ళు చెప్తాంటే రాయాలి మనం చెప్తాంటే వాళ్ళకి అర్థంఅయితది కాబట్టి చెప్తా అంటే వాళ్ళు రాస్తాంటారు
అంటే మనం చదువుతుంటే వాళ్ళు రాయడమే
ఆ రాయడమే చెప్తాంటే రాయడమే
మరి చెప్తంటే రాయని వాళ్ళు కూడా ఉన్నారు అండి ఇప్పుడు నాకు వచ్చిన తొమ్మిది మంది పేర్లు వచ్చినాయి
హ నాకు ఒక్క పేరు కూడా రాలెండి కింది గుంపు వల్ల కింది లక్ష్మీకాంతా వి వయకు వచ్చినయి పేర్లు నాకు ఒచ్చినాయి అనీ మేడం ఇచ్చేసింది ఐతే మరి చుప్ తండరాయారని వాళ్ళు ఎట్లా మేడం అర్ధం కావట్లేడు
అ
మ్మ్
అంటే ఎం అన్నారు
ఎటనో అట్లా చేస్తే అది అంటింది అంతే ఈ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫైవ్ క్లాస్ ఎట్లా చదివినానోలు ఉంటారు కదా వాళ్లకు వచ్చి కూర్చోబెట్టి రాపిచ్చి చెప్తాంటే రాస్తారు వాళ్ళే అంటున్నారు
అంటే మరీ మనం వచ్చిన పేర్లే కదా రాపిచ్చేది వేరే వాళ్ళం కాదు కదా అమ్మ
వాళ్ళనే ఎట్లా తీస్తున్నారో ఏమో ఆ పేర్లాలి మనం సిగ్నేచర్ వచ్చారంటే సిగ్నేచర్ చదువుకుంటే చదువు క్లాసు ఉంటే క్లాసు ఏలిముద్ర అంటే ఏలిముద్ర మనం ప్రొఫైల్ అయినా ఎందులో అయినా అట్లనే జేస్తున్నం గదా మనమే పెడుతున్నం గదా ఏలిముద్ర వెడ్తది నా సిగ్నేచర్ వెడ్తదని అట్లా మరి అట్లా రాయరా అంటే సిగ్నేచర్ వేలు ముద్ర వాళ్ళే తీస్కున్నారన్నట్టా ఎట్లా తెలువదిగా అందలో మీకు ఉన్నోళ్లందరూ వేలుముద్ర వాళ్ళేనా
లేదు లేదు కొంతమంద్ మందాళ్ళు ఉన్నారు కొంతమంది వీళ్ళు ఉన్నారు అంటే తొమ్మిది మందా ఆ తొమ్మిది మందిలా ముగ్గురో నలుగురో చదువురాని వాళ్ళు అంటే ఓన్లీ సిగ్నేచర్ వరకే ఒచ్చు మిగిల్నా వాళ్ళలకు కనీసం చెప్తేనన్నా రాయేటట్టు రాసేటట్టు టున్నారు వాళ్ళు మరీ ముగ్గుర్ని ఏం జేయాలి నేను
ఇగా మీరే దీసి పిల్లలు ఉంటరు గదా చిన్నపిల్
ఓ
వాళ్లతోన్ రాపిత్తే కతం
అయితే మా సార్ని సొల్యూషన్ అడగాల్సిందే అంట్రా మరి
మరడగాలి గదా మరి ఏం జేస్తాం వీళ్ళసలే రాయట్లేరని అంటే ఏమంటారు అంటే మరి మీటింగ్ బెట్టి మీరు చదువు జెప్పట్లేరా అనేసి అంటరు
ఇప్పుడు మనకే వొస్తదా మరి అట్లా గూడా చదువు జెప్తారమ్మంటే వాళ్ళు రాలేదు
ఉమ్
ఆ చదువు మీరు కూర్చోండి నేనన్న వొచ్చి జెప్తా వాలంటరీగా నన్నే బెట్టిర్రు మళ్ళీ
మ్మ్ ఎక్కడైనా వివోయే వాలంటరి
ఆహా కొంత కాడ వేర్ వేరు వాళ్ళం బెట్టిరు గాని నీ అట్లా పెట్టినా గాని మీరు గూర్చోండి మేవొచ్చి చెప్ ప్తామంటే మేం పొద్దున్ లేత్తే పనికి వెట్ టొల్లం మాకవసరమా ఇప్పుడు ఈ చదువు ఇప్పుడు మేం జదువ్కొని ఏమన్న జేసేదుందా ఏమన్నా జా జాబులు జేశేదుందా అన్నట్టుగా మాట్లాడిర్రు ఉ వీలేటుగాక్ కుంట ఫస్ట్ సారీ ఏది జెప్పట్లేరు తీర పీకల మీదకొచ్చినంకా కతం కాక్కుతార మింగుతర అన్నటుగా వీల్ జేత్ తారు ఇప్పుడు పరిస్థితి ఏందండి మరి
ఏమో అండి ఏం చేయాల్నో అర్ధం కాట్లేదు మీస్ సారన్న సొల్యూషన్ జెప్తారేమో గాని మా మేడం అయింత జెప్పద్
మా సార్ మా సారు సొల్యూషన్ జెప్తరండి మా అడుగుతయితె సాయంత్రం కాల్ జేశి ఈరోజు ఏ గ్రూప్ కులా అంటే ఏ వివో నుంచి ఎవరెవరు వచ్చిర్రనే మొత్తం
ఓ నీ పండగ సర్లే మా బాబే ఎక్కడ వడితే అక్కడే బంటున్నాడు
అయ్యో నిదురొస్తుందట్నా అండి మరే
నిద్ర సల్లగుండా ఉహు చాలా ఎండగొడుతుందండి బాగా సల్లగేడ రేకుల కిందికొచ్చినం మా అబ్బాయి బండేస్కుంటున్నాడు ఇగ
మరి బాబాయ్ ఎ బాబు ఏడవడ్తె పడుకుంటున్నాడు అంటే
ఏం జేయాలి డస్ట్ లేదు ఏం లేదు
ఈ రోజు మీటింగ్ ఉందండి మాకు గూడా ఆఫీస్లా నేను అనుకున్నా గదా గూగుల్ మీట్ టింగా వచ్చేవా అనుకొని బ్యాలెన్స్ అయిపోతే గూడా బ్యాలెన్స్ ఎస్కొని లైన్లు ఉన్నా అండి
అ యో యో హా
ఉమ్ తీరా చూస్తారుకే ఎంఎస్ స్కి రమ్మని పెడతారండి ఎప్పుడు మీటింగ్ ఉన్నా కానీ ఇయాల ఎంఎస్ కి రమ్మన్ పెట్టలేదు మీటింగ్ ఉంది అని అంటే నేను గూగుల్ మీటింగ్ కావచ్చని అనుకుంటున్నా
అవునా
అసల్ ఇప్పడికి గూడా నాక్ క్లారిటీగ రాలే ఎం ఎస్ స గూగులా ఇప్పటికీ నాకైతే అర్ధంగా ఇంతవరకు అయితే కాల్ చేయలేవ్వరు
ఓయ్
అట్లున్నది మా సిచ్యువేషన్ ఈ ఎగ్జామ్ అయిపోయేదాకా భయం భయం ఇప్పుడు ఎగ్జామ్ గురించి తెలిసిందానే మరీ ఏమన్నా
పైపర్లు గూడా ఇచ్చర
గవి గాదండి ఇంటర్ ఎగ్జామ్స్
వాటి గురించి ఏం తెలవలేదండి మీకు దేలిసిందా
మాకు తెలవాలేదండి అంటే అటేనా అండి మరి పోకడా
ఏ ఏమో ఇగా వచ్చే నెలలనే జరుగుతాయ్ ఎగ్జామ్స్ హాల్ టికెట్ ఏది ఇస్తే హాల్ టికెట్ ఇస్తరు ముందు
మరి అదే మరి మన
లేదు లేదు ఏంలేదు అంటే మాకంటే డబ్బులు అడిగింది గా టి మాకు ఇయ్యాలేదు కాబట్టి మాకు లేదు మీ రన్నా మీరు ము ఎందరు కట్టిలు కదా మీరు హాల్ టికెట్ అవు ఉహు
మేము డబ్బులు కట్టలే గదా అ పదహారు వందలు కట్టినాం సైలెంట్గ ఉన్నం
ఉమ్
మరి మళ్ళ అడగ కూడా అడగలేదు గదా కడుదుమో కట్టకపోదుమో వాళ్ళు అడగలేదు ఆప్షన్ చెప్పలేదు
బిస్కిట్ ప్యాకెట్
ఎట్లా ఏం చేసూడు ఏం కథా
గిరివి మచ్ ఏమో మనై అన్నీ సగం సగం పనులు అయితున్నాయి ఏ పని గ
కట్ ఆఫ్ షీట్ల గురించి ఈ రోజు వేరే ఎక్కడ నుండో సీనియర్నె తీసుకొస్తాను అన్నాడు మా ఏపీఎం
కాదు ఏ సీనియర్ వస్తే ఏమున్నదాండి అది ఓపెన్ గాంది
బ్యాంకే ఓపెన్ అయితలేదు బ్యాంక్ ఓపెన్ గాన్ దానికి ఇవన్నీ ఎందో ఎందో
ఏందో ఏవో
వచ్చారండి మీ తమ్ముడు వారు
రాలేదండి ఇ కొనుక్కుంటున్నామండి షాపుల బయలుదేరాడంటండి
ఇది ఒక్క కాల్ మాట్లాడి వెళ్తారా అండి మరి
ఆ వెళ్ళినంక ఇంటిక వెళ్ళినాక మాట్లాడుతా
ఎన్ని కాల్స్ ఉన్నాయండి ఇంకా
ఇంకా ఏడ ఏడ ఎనిమిది ఉన్నాయండి
రాత్రి టెన్ అన్నారాండి
ఒక కాల్ జీరో పడ్డది గదా అండి ఏమో చూపిస్తలేదు మరి ఎ ఎట్లనో ఏమో అయి నాకు ఫస్ట్ మాట్లాడినయ్ అన్నీ గ్రీన్ లో బడ్డాయండి ఆరేంజ్ లా
ఉమ్ అట్లనే పడతేయండి ఓకే అన్నాట్ట అవి ఆల్రెడీ లెక్కింగ్ పైనే అన్నట్టు అవి
అవునా
ఉమ్
అయిపోయింది అన్నట్టు గ్రీను రెడ్ బ్లాక్ అన్నది ఎం లేదు జీరో ఇటు మినిట్స్ ఈ రెండే కనవడాలె
ఉ
అట్లా చెప్పండి ఇంకేంటి విశేషాలు
బిస్కెట్ తింటున్నామండి ఆకలవుతుంది
అన్నం తిన కుండనే వచ్చారా అండి
తిన్నమండి మధ్యాహ్నం అవుతుందిగా లంచ్ టైం
ఉమ్ అంటే ఈరోజు కూర్చొని మాట్లాడుకుంటార అండి
ఆ
ఈరోజు మీరు కూర్చొని మాట్లాడుకుంటార ఐకేపీ సెంటర్ గురించి
కూర్చొని మాట్లాడుకుంటాం సాయంత్రం మేడం తీర్మానం పెట్టామంటుంది
ఉమ్
పవర్ ఇసుకోండి ఇవన్నీ చేసుడు ఐకెప్ సెంటరు లోకోసు
అందుకే నేను ఐకేపీ సెంటర్ది ఏ తలుసుకోలేదండి
ఉల్లాసు ఇవన్నీ చేయాలండి ఎట్లా చేసుడో ఏమో మ్ ఐక్యసనర్ గురించి